చో
హలో ఆ బాగున్నా మీరు బాగున్నరా లేదు వంటేం కాలే
తిన్నారా
ఆ తిన్నాం మీరు తిన్నారా
ఆ తిన్నా
ఏం కూర
ఆ
ఏం కూర చేశారు. మాది ఇప్పుడు బెండకాయ హు నిమ్మకాయలు ఆ తిన్నం
ఊ ఇంకా ఏంచేస్తున్నారు.
ఏం లేదు మీరే చెప్పాలి ఏం చేస్తున్నరు.
ఏం లేదు వట్టిగా నే ఉన్నాం ఇన్ ప్లాన్ జేస్ టున్నాం అంటే ఉమ్ గెట్ టుగెదర్ పార్టీ ఏసుకుంటారు గదా దాని గురించి
ఎప్పుడు
ఆ
ఎప్పుడండి
మేము ఒక వారం తర్వాత ఏసుకోవాలి ఆ అందన్ రావాలి గదా
ఇంకా డేట్ ఏమి ఫిక్స్ చేయలేదు గానీ
ఎక్కడ ఇంట్లోన ఫంక్షన్ హాల్ లోన ఇంట్లోనా ఫంక్షన్ హాల్లోన చీ స్కూల్ లో నా ఫంక్షన్ హల్ లోన ఉ న
ఫంక్షన్ హాళ్లనే అమ్మా బ్లూటూత్ బంజేయి
ఒకొక్కరు ఎంత ఏసుకుంటూన్రు మనీ
మనీ మేము ఒక్కొక్కరం ఫైవ్ హండ్రెడ్ అన్కుంటున్నాం
ఆ హా
ఆ అంటే ఒక ప్లానింగ్ ఉండాలి గదా అందర్నీ
అందర్నీ పిలవాలి గదా అని
అవునవును ఎంతమంది మొత్తం మీ ఫ్రెండ్స్
మా ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు
ఆహా అహ
అంటే మీది మీరు ఎప్పుడైనా ఏసుకుంటారా
అహ ఇంకా చేస్కోలేదు ఇగ మేం చేసుకోవాల అనుకుంటున్నాం ఎప్పుడ్ అయితదో
అవునా
ఉం అట్లా మీరు చేసుకున్నారా
ఆ మేము చే ఇంకా చేసుకోలేదు ఇక ఇప్పుడు కదా చేసుకుంటాం అనే కదా ప్లాన్ చేస్తున్నాం
ఉహు
అంటే ఇప్పుడు అన్నిీ తీసుకారా అన్నిీ చేసుకోవాలి మనీ క అలెక్ వేసుకోవాలి మళ్ళ గ్రూప్స్ మొత్తం దగ్గర దగ్గర ఉన్న వాళ్ళు అంద వచ్చి అందరికి కాల్ చేయాలి అందరి నంబర్ లేవు సో ఎవరి ఫ్రెండ్స్ కి వాళ్ళు చేస్తారు అన్నట్టు
పేం
చాలా మంది ఉంటారు కదా హండ్రెడ్ ప్లస్ ఉన్నారు మా బ్యాచ్ లో సో అంత మందికి ఒక్కరు చేయాలంటే కష్టం కాబట్టి ఎవరు ఫ్రెండ్స్కి వాళ్ళు తీసుకుంటారు హ్మ్మ్
అ ఫెంస్కి వేసుకుంటే వాళ్ళ అడ్ంచడు అటు నుంచి అటు తెలిసిపోతుారు అందరు రావచ్చు మీకు కేజీ అవుతుది వాాల కేజీ అవుతుది
అవునవును అందుకే ప్లాన్ చేసుకుంటున్నాం మళ్ళీ ఇగ ప్రతి ఇయరు జాబ్స్ ఎవరెవరి అయితున్నాయో వాళ్ళు ఒక అకౌంట్ తీసుకొని అక్కడ ఇస్తే ఉన్నారు గెట్ టుగెదర్ పార్టీకి మనీ అని ఇప్పుడైతే మే ఫైవ్ హండ్రెడ్ అనుకున్నాం ఇ బ్యాంక్ లు ఎన్నయినా మేము చూస్తా కోలేదు
ఆ హమ్ ాల మలా
పలాని
మడి ఇప్పటి వరకు ఎన్ని అయినాయి మరి మనీ పో
మనీ ఆ బ్యాంకు లోసిన అయితే ఒక ట్వంటీ థౌజండ్ అయినాయి మాయ అయితే ఇక బాగా అయితా అని ఆలోచిస్తున్నాం ఫైవ్ హండ్రెడ్ పెట్టుకోవాలా ఒక త్రీ హండ్రెడ్ పెట్టుకోవాల అని హండ్రెడ్ ప్లస్ అయితాం కదా
ఆహా ఎ ఇం చేసుకుందాం అనుకుంటున్నాం కాని ఎ
అవును ఆ
ఎం అట్లా
అవును అంటే ఫ్రెండ్స్ అందరు ఒక దగ్గర కలిస్తే ఆ డిఫరెంటుం టది కదా హ్యాపీనెస్
ఆ పాత మెమోరీస్ అన్ని గుర్తొస్తాయి
ఆ అవును
ఆ అందుకే
తిన్నారా
ఆ ఇంకా తిన్లేదు తినాలి ఇప్పుడే వంట చేస్తున్నాం
మ్మ్
అంటే ఇక అందరు వస్తాన్న అంటే నాకు తెలిసిన ఫ్రెండ్స్ కొంతమం
ఓహో పైసలు కావాలే బండి రా అవునవును
ఆ ఒక ప్లానింగ్ అనేది ఉన్
వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలు కూడా వస్ పది కదా కొన్ చాలా మంది పెళ్లిళ్లు అయ్యే ఉంటాయి
ఉమ్ అవును
అట్ల
ఆ ఇక వాళ్ళు వస్తే ఒక హ్యాపీనెస్ ఎందుకంటే చిన్నప్పటి నుంచి చదువుకున్నాం ఓకే అన్ చాలా ఇయర్స్ కూడా చిన్నప్పుడు దగ్గరనే ఉంటది కదా మనం చైల్డ్ హుడ్డే కదా సిక్స్ టెన్ ఇయర్స్ కూడా మనం స్కూల్ లోనే ఉంటం సో స్కూల్ ఫ్రెండ్స్ ఆర్ డైమండ్స్ అంటారు కదా అందుకే గెట్ టుగెదర్ పార్టీ అనేది చేసుకున్నాం అని అనుకుంటున్నాం మళ్ళా దాంట్లో టీచర్స్ ని కూడా పిలవాలి కదా వాళ్ళుంటేనే కదా ఇంతవర మనం వచ్చినాం నాలెడ్జ్ గెయిన్ చేసినాం సో వాళ్ళని కూడా ఎవరిని మర్చిపోకూడదని. వాళ్ళని కూడా పిలుచుకోవాలి.
పావు
హ్మ్ టీచర్స్ ని కూడా పిలుసుకుంటాం. సో అందరినీ అక్కడ వర్కర్స్ అయినా, పని చేసిన వాళ్ళని వాళ్ళ స్కూల్ లో. అంటే వాళ్ళందరినీ పిలుస్తాం. స్టేజ్ చేస్తాం సో స్టేజ్ మీద అన్నీ మా చిన్నప్పటి మెమోరీస్ అన్నీ కూడా చెప్పుకుంటాం అన్నట్టు.
బుబూ చాలా మంది వేసుకున్నారు ఇప్పటి వరకు.
ఆ అవును
ఆ
చెప్పుకుంటాం, ఆ చెప్పుకొని ఇగ టీచర్స్ గురించి చెప్తాం. మా గురించి, మా చిన్నప్పటి మెమోరీస్ అవన్నీ కూడా గుర్తు తెచ్చుకుంటాం. షేర్ చేసి.
మళ్ళీ ఇంకా ఒక నుంచి. చీ. మన దగ్గర నెంబర్ లేని వాళ్ళు కూడా అక్కడ కలుస్తారు మాట్లా మాట్. ఇట్లా అంటే ఇన్ని రోజులు కొంత నెంబర్స్ ఉంటాయి. మర్నాడు నిద సెల్ మారతాడు మంట నాడుగు వంది. మరెంది
అవును అవును.
ఆ
మెమోరీస్ అనేవి ఉంటాయి కదా. చిన్నప్పటి మెమోరీస్ అవన్నీ కూడా సో అట్లా అని.
ఉమ్ అదే
తిన్నారా మరి.
ఏం కర్రీ చేస్తున్నారు. రెండు బాద మక్స్ పాల్. కిక్ కిక్. మాద బెండకాయ బెండకాయ. ఆ అ
అవును బెండకాయ తిన తినడం వల్ల బాగా అడ్వాంటేజెస్ ఉంటాయి కదా. ఇక గెట్ టుగెదర్ పార్టీ అంటే కొంతమంది వెజ్ తింటారు నాన్ వెజ్ తింటారు బ్రాహ్మణస్ ఉంటారు కదా సో అది కూడా ప్లాన్ చేయాలి కాబట్టి ఇక ఫస్ట్ అన్ని మాట్లాడుకోటం
అ
ఆ అట్లా
అ అవును
కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉండాలి
మళ్ళీ అందరికి కూడా తెలివాలి ఒక తెలు రెండు
అవును ఆ
అ ఒక తెలిస్ ఒకరికి తెెలివకుండా బాగుండదు కదా
ఆ అవునవును
మ్ అట్లా
మ్ అ అంద అందరిని అడగాలి, నాన్ వెజ్ తింటారా, వెజ్ తింటారా, డ్యాన్సులు చేస్తారా ఎవరైనా స్పీచెస్ ఇస్తారా, యాంకరింగ్ ఇట్లా అవన్నీ ప్రోగ్రామ్ గురించి తెలుసుకొని గెట్ టు గెదర్ పార్ట్ అనేది
అవును
మీ దగ్గర ఎట్లా చేస్తారు మరి మీరు ఎట్లా అనుకుంటున్నారు
ఇంకా మేము అనుకోలేద్ ఏమి ఇరవై పది చే ష్టా
ఆ అంటే ఇట్లా కలవాలని అనుకుంటున్నారు అన్నట్టు అందరు కలిసి చెయ్యాలి అనుకుంటున్నారా మాది ఓకేనాయ్
ఆ
ఇగ చెయ్యాలి అని అనుకుంటున్నా
ఓహో అవునా
ఊ
మేమింక చేయాలని అనుకుంటున్నాం గాని ఇప్పుడు ఇ తిన్నారా అందరూ మరి
ఆహ్ ఇంకా తినలేదు ఇప్పుడే వంట చేసినం మేము లేట్గా తింటాం నార్మల్ గా
ఓహో
ఊ మార్కెట్ వెళ్ళాలి అని చూస్త
అవునా సరే మనం కొంచెం బయట ఉన్నస్తారా ఆహ్ సరే అం